వద్దు చెప్పక
ఫాదర్
వచ్చిండా
వచ్చిండు అన్నం తిన్నాడు
పెట్టిన బాక్స్ దిన్లే
తిన్నాడు కొంచెం ఉండే అల్లనే అలానే ఇంకొంచెం వేసి తినిపించిన ఇగ
పన్నడ తిన్న తిన్నాదా
అదొక రెండు బుక్కలు ఆ బాక్స్లు అది పెట్టుకున్నాది తినిపియాలి ఇగ
ఆహా నువ్వు
నేను అప్పుడే తిన్నా
మ్మ్
మిస్క్మెలాన్ కొనుకచిండు అయితే జ్యూస్ చెయ్ అని కట్ చేసిండు
మే జూస్ దాగా తొ జూసులు జూస్ అని అన్నారు కానీ ఇప్పుడు జ్యూసులు తాగితే షుగర్ పెరుగుతుంది అంటూర్రు అట్లనే మంచి అనిపిస్తుది అప్ప అప్పట్లోన అయితే సంతల బోడాం పండ్లు వచ్చే
బుడమ్ పనులు అబ్బా ఏం ఉంటాయి మాకు రెబ్బెన్ల తీసుకత్తది ఒక్క ఆమె ఆమె ఒక్క ఆమె దగ్గరనే ఉంటదమ్ ఒక్కమేనే పెడుతది
ఆ
మ్మ్ వీళ్ళకట బుడంం పండ్ల అంటే తెలవయట ఆ చెట్టు పెట్టుకోవాలి అశ్వథ్ కాన్నప్పుడు ప్రెగ్నెన్సీలో నేను అశ్వథ్ గాడు కడుపులు ఉన్నప్పుడు రోజు ద నా గిన్నడు గిన్నడు పెద్ద తిన్నడు
ఆ
ఫుల్లు దమ్ములేసింది కద నాకు మస్తు దమ్ములుత్స్తతే ఆమె డాక్టర్ కూడా గైనకాలజిస్ట్ కూడా నాతోని కాదని దమ్ము వస్తు పడల్ రా సింది
ఎప్పుడు
అశ్వాద్గానప్పుడూ
ఎన్ని నెల్లల
ఆర్ అనుకుంటా
అగడ్ పడ్డట్టు తిన్నావ్ దొరికిందని
ఆ
దొరికిత అడగ్ పడ్డట్టు తిన్నావ్
దొరికిందని కాదు బుడం పండ్లు అంటే ఇష్టమే ఫస్ట్ నుండి ఇగా
హుమ్
అవ్వి ఇటు సీతాఫలాలు తాతయ్య గుల్ళడు తెతె గుల్లడు తాత్